వస్తుందా ఉమ్ ఏం చేస్తున్నారు
ఇప్పుడే ఈరోజు వెన్స్ ఈరోజు బుధవారం కదా
అయితే
ఈరోజు బుధవారం కాబట్టి మేము వెల్లలు హోలీ అడినం అన్నం తినొచ్చే ముందు ఈ రోజు బుధవారం కాబట్టి చికెన్ పెట్టారు
అవు మాకు అట్లా పెట్టారండి శుక్రవారం పెడతారు
ఓ శుక్రవారం పెడతారా
మాకియలా పెట్టరు ఆదివారం పెడతారు శుక్లవారం పెడతారు లైన్ గా పెడతారు అది ఎందో మాకే అర్థం గాదు
మాకు ఆదివారం పెడతారు మళ్ళ రొ ఇవాళ మంగళవారం గుడ్డు పెడతర్ మంగళవారం గుడ్డు పెట్టిరు నిన్న మళ్ళ ఇయ్యాల బుధవారం ఇయ్యాల చికెను మళ్ళా రేపు ఏముండది ఎల్లుడి మళ్ళా గుడ్డ అన్ని మన్న ఉ
రేపు రైస్ మంచిగా చేస్తారండి బిర్యానీ లాగా
రే మళ్ళీ న్యూ ఇయర్ రెప్పు కానీ పచ్చడి పెడతారు ఏదన్నా మంచిగా ఉంటది ఒక్కొక్కసారి
ఆ అవును మా దగ్గర కూడా తెలుసా అండి హాస్టల్ కి న్యాయం చేస్తున్నామ అంటే మేము తినడానికి
అవునా అ అంతగానం ఏం తింటున్నారు
మూడు పూటలు తింటాం కదా అండి
ఆహా ఇంకా మరి ఏం తిన్నారు ఇప్పుడు ఇయాలా మరి మీకేం పెట్టిరు
ఇయాళ మాకు తెలుసా ఏం కర్రీ టిరంటే మిల్లిమేకర్ కర్రీ పెట్టిరు ఏడింటికే తిన్నామండి ఇయాల ఆ
గుడ్డు అన్న వెట్టరా
ఆహా గుడ్డు నిన్నె పెట్టిరు మంగళవారం కా అంతే మంగళవారం ఒక రోజు పెడతారు ఇంకెప్పుడు పెడతారో తెలు నిన్ తింటలేను కదా తింటారు
పొద్దున ఏం టిఫిన్ తిన్నారండి అల్వా
ఇయాళ మాది వచ్చి ఈరోజు ఏమో పెట్టారు ఆ దోషలండి
మా మాకు దోశలు టిఫిన్ లెక్క తీసేసి రండి శనివారం రాత్రికి డిన్నర్ డిన్నరే దోశలు పెడతా
అవునా బాగుందిగా అండి ఇది స్వా మనిషిగా
అవును
ఈడ తెలుసా అండి మా ఫ్రెండ్స్ అయితే మంచిగా హోటల్ల్లో ఉంటున్నారు పా అంటే మంచిగా వాళ్ళకి జాబ్ వచ్చిందని చెప్పినా కదా
ఆ
వాళ్ళు మంచిగా మూడు రోజులకి హోటల్ ఇచ్చిరంట అందులో టీవీ ఉందంట ఏసీ ఉందంట చెప్తూరు వీడియో కాల్ చేసి మరి చూపించిరండి నాకు
అవునా ఇప్పుడు ఎంజాయ్ చేస్తారండి మూడు రోజులు
ఆ మూడు రోజులే తర్వా త మళ్ళా పైసలు బాగా అయితాయండి ఈరోజు తినడానికే బాగా అయితున్నాయంట అప్పుడే మన్న బిర్యానీ పెట్టరు పెట్ తారండి ఓన్లీ స్టేయింగ్ కి అంటే ఉండడానికి మాత్రమేనండి అక్కడా
ఆహా
ఫుడ్డు మనమే తినాలి వాళ్ళు మూడు రోజులు పెడతారు గానీ ఇంగ హాస్టల్ లో చూసుకోవాలి ఇగ రేపు ఎల్లుండో పోయి ఈళ్ళు చూసుకున్నాంక ఇగ జాబ్ పైసలు అన్నీ అట్టే అయిపోతాయండి ఇయ్యాల వ శాలరీ అంత
గట్లే అవును అట్లనే పోతయి మీకోక స్టోరీ చెప్పాలా మీకోక స్టోరీ చెప్పాలండి అయ్యో మా మా మయ హాస్టల్లో ఒక అమ్మాయి ఉంటది ఆ అమ్మాయి ఏం చేస్తదో తెలుసా మా దగ్గర ఒక చిన్న స్కూల్ ఉంటది చిన్న పిల్లలది
ఉ
అక్కడ ట్యూషన్ చెప్తది అయితే ఆగండి ఆగండి అయితే ఆమెకు అక్కడ ఎంత ఇస్తారంటే మొత్తం పద్దెనిమిది వేలు ఇస్తారు ట్యూషన్ లోకి ఆ అంటే పో ఆమె పొద్దునా పొద్దునా తొమ్మిదిన్నర నుంచి ఒకటిన్నరకి మళ్ళా సాయంత్రం నాలుగు నన్ ఐదుటి నుంచి మళ్ళ ఎనిమిది దాక
అబ్బ నాకూడా కొంచెం ఒక రెండు మూడు గంటలకు వచ్చేలాగా చెప్
అయితే కాదండి స్టోరీ ఇను చెప్ కథ ఇను తర్వాత ఆమెకు ఎయిటీన్ థౌసండ్ అట్లా ఇస్తుండే అయితే మళ్ళీ ఆమె ఏం చేసిందంటే ఒక కాగ్నిజెంట్ కంపె ఏదో నాన్ ఐటీ జాబ్ వెతుక్కుంది
డెము
అయితే మ్మ్ వెతుక్కుంది వెతుక్ కుంటే వచ్చింది ఆమె షిఫ్ట్ ఫైవ్ థర్టీ పొద్దున ఫైవ్ థర్టీ టు త్రీ థర్టీ ఫుడ్డు ఫుడ్ ఫుడ్ లేదంట ఆమెకి అయితే పొద్దు పొద్దున ఆ మూడున్నరకు లేసి కిందికచ్చి మూడున్నరకి వంట చేసుకొని బాక్స్ తీసుకొని పోతుంది పోయి ఆ ఆఫీస్ నుంచి ఫోర్ తర్టీకస్తాది ఫోర్ థర్టీకస్తాది ఫోర్ థర్టీకి నాలుగున్నరకచ్చి మళ్ళా ఏం చెప్తాదంటే మళ్ళా ఐధిటికి ట్యూషన్ చేప్ప బో పోతది ఆ ఆ ఎనిమిది వరకి ఆగండి ఎనిమిది వరకు అయితే మీ ఆమెకు ఆడ ఆఫీస్ లోనేమో ఇరవై ఇస్తున్నారు ఈడనేమో పద్దెనిమిది ఇస్తు ఉన్నారు
అవునా అయితే నాకట్లా ఆఫీస్ వర్క్ వద్దులే గాని ఈ ట్యూషన్లవయితే చిన్న పిల్లలకి నేను చెప్పగలుగుతా అండి మరి ఎయిత్ టెన్త్ వరకి కూడా చెప్
ఆయితే ఆమెకడిగిన మరి టైంకి టైం ఇట్లా సర్దుకుంటున్నా అంటే అవేస్టయతుంది అన్ని అంటే టైం దొరకతలేదు కొంచెం కోపం ఎక్కువ అయితుంది నాకు అంటుంది బానే ఉంది ఇంకామెకి ఏందండి దగ్గర దగ్గర నలభై వేలు వస్తున్నాయి్ హచ్ ఒకే ఇరవై వేలు ఇంటికి పంపినా ఆమె ఆమెకి పద్దెనిమిది వేలుంటాయి హలో హలో వినిపిస్తలేదండి నాకు